హలో
హాయ్ అండీ హలో
బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా హలో
బాగున్నారా
ఆ బాగున్నా మీరు బాగున్నారా
న బాగున్నాం
ఉమ్ ఏం చేస్తున్నారు ఎం జెస్తలేమ్ కూర్చున్నాం మీరేం చేస్తున్నారు హలో హలో హలో హలో హలో ఏం చేస్తున్నారు మీ వాయిస్ అత్తలేదు హలో మీదగ్గర సిగ్నల్ లేదా హలో హలో